హలో హలో
అ అక్క చెప్పండి తిన్నాం తిన్నం ఇందాకనే మ్యాగీ చేసుకుని ఉండే మేము తిన్నాము ఇంకా ఆమె వెళ్తా అన్నది
హ మీ ఇంటి దగ్గర ఉంటుందా నైట్
ఆ ఇక్కన్నే ఉన్నది వన్ వీక్ నుంచి ఆ ఇక్కన్నే
ఈ రోజోచ్చి తీసుకెళ్ళండి అత్తమ్మ మామ ఎగ్జామ్స్ మంచిగా రాసిర్రంటన మరివీళ్ళు
ఆ మంచిగానే రాసిరంట ఏమంతా ఏమంటారు ఇట్లా స్టిక్ట్ ఏం లేదంత అంత రాస్తున్నారంట మంచిగనే
మ్యాథ్స్ ఎగ్జామ్ నుంచి చేస్తారు ఈ లాంగ్వేజెస్కి ఏం కాదు తెలుగు హిందీ ఇంగ్లీష్ కి ఏం కాదు
ఏ అవి సెకండ్ పెప్ పేర్ గావిన జూపిస్త్ స్తారేమో ఇంకా గాని ఇగ బయాలజీ అవి ఉన్నప్పుడు ఇగ చూపిస్తేస్తా
బయ్ బయాలజీకి ఏమనారు ఫిజిక్స్ మ్యాథ్స్ ఈ రెండు స్ట్రిక్ట్ చేసారు బాగా
అంటే సైన్స్ డేస్ టూ ఉంటది కదా వీళ్ళకి ఇంకొకటి ఏంది డే ఏమంటారు ఒకటే రోజు హాఫ్ హాఫ్ వస్తుండే ప్రతిస్ ప్రతి ఇయర్ కానీ వీళ్ళకి ఒక రోజు ఏమంటారు ఫిజిక్స్ ఇంకొక డే చూసి బయాలజీ వచ్చింది ఎప్పుడచ్ ఆహా అట్లా రాదక్క
అంటే టూ పేపర్స్ ఉన్నప్పుడు అట్లు ఉండే
ఆ అవును
టూ ఉన్నప్పుడు ఒక రోజు బయాలజీ ఒక రోజు ఫిజిక్స్ ఉండే
ఇప్పుడు వచ్చింది అట్లా ఒక రోజు వీళ్ళకి వీళ్ళకి వచ్చింది అట్లా మాకున్నప్పుడు ఒకటే రోజు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇది వన్ అండ్ హాఫ్ అవర్ అది ఉంటుండే
అయ్యి ఉండొచ్చు
హుహు అట్లా
వర్షం వస్తుందా అక్కడ
వర్షం వస్తుందా అక్కడ
లేదు లేదు
ఇక్కడ వెదర్ ఎంత కూల్గా ఉంది వర్షం వస్తుందేమో అని మున్ ఈ వీక్ లో అక్కడ ఎప్పుడైనా వర్ష్ వర్షంబడిందా
ఆ వీక అంతా పడ్డది కదా లాస్ట్ వన్ లాస్ట్ వన్ డే ను అనుకుంటా లాస్ట్ మండే నుంచి ఎస్టర్డే వరకు
ఇక్కడ నిన్న వాడింది తను మీ సిస్టరా మా మరదలు వాళ్ళ ఫ్రెండ్
ఆ మా సిస్టర్ ఏ ఆ ఓన్ సిస్టర్ హే
మీరు అన్మ్యారీడ్డ్ హా
అన్మ్యారీడ్ హే మ్యారీడ్ కాదు నేను
ఓకే ఓకే లేదు అన్మ్యారీడ్ శిన్శాన్ సిసా సిన్షా అ ఏమి ఇస్తున్నారు మరి మస్ మస్తుండే యిషన్ షాన్ బొమ్మలు సిన్షన్ లేగు నువ్విన్ స్నానం చేయలే ఏంటి మమ్మీ రోజు స్నానం చేయల చించాను కాదు శింసాన్ మా సిస్టర్కి బాబు పుట్ పుట్టనుండే ఆ నిక్ నేము షిన్షానని పెడితే వాళ్ళ డాడీ శిక్ష బా అంటాడు
అరే సుష్మా అన్నది మొన్నా
నిన్న నిన్ననే కావచ్చు
నిన్ననా అహ నిన్న నేను లేకుండే ఆహా మొన్న అన్నది చిన్న బాబు అని అన్నది గాని
చదవల్ల బాబు
ఓకే
డ వస్తే ఒకటే ఆడుతున్నాము. నీకు కొత్తి మీరకట్ట పోతుంది.
అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారు. మీరు నా అక్కన్నే ఉన్నార సుష్మా వాళ్ళ మమ్మీ వాళ్ళున్నారు. సుష్మా వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చినారు కదా విలేజ్ కి
ఆ అది వాళ్ళ విలేజ్ నేను వాళ్ళ మేనత్త కూత్ మాది వేరే విలేజ్
ఓకే ఓకే
వాళ్ళు విలేజ్ లో వాళ్ళు ఉన్నరు. మా విలేజ్ లో మేము ఉన్నం. మొన్న ఫెస్టివల్ చేసుకున్నారంట. మేము పోలేదు
ఆ మీరిగి నా అక్కన్నే ఉన్నారేమో అనుకుని
లే లేదు వాళ్ళ డాడీ కొంచం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగ ఉంటరు ఇంగా
ఇగ పోలే
ఆ
ఏం లేదు గాని ఆయన ఇంకొ ఇంకోరు చెప్పేది విను
ఆ
కద్ నచ్చదు ఇఅ మేం బోలేం ఇగ ఎందుక్ పోడమ్ ఎందుకు పోనసరంగాని తగ ఆ ఐపై నెన్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్త మ్ మీ పేరెంట్స్ ఏం చేస్తరు
మా డాడి సూపవైసర్
ఎక్కడా వెహికల్స్ ఇలా ప్రైవేట
మ్ ప్రైవేటె
మ మమ్మీ హోమ్ మేకర
ఎస్
అహ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కాడ ఫ్రెండ్ వాళ్ళ కాడ చ ఆ ఉన్నరు క బ్రద నేను ఆమె ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ అంటే ఇంకో పిళ్లుంటది
ఆహా
లేహ్యా లేెహ్యా వాళ
లేయ్యా అది వాళ్ళ ఇంటికెంచి ఎళ్ళది మా చెల్లె దగ్గరకి స మె ఆల్మోస్ట్
వాళ్ళ మమ్మీ కొంచెం
వాళ్ళు ఆ ఆమెయ్య నా పిల్ల గిన ఎక్కువ ఉండదు వీళ్ళతోని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తీసి బడేశ్నట్టిట్ల ఇగ వీళ్ళ కొంచెం నచ్చది ఆ రెడ్డిసా గౌడ్స్ ఏమో అన్కుట
రెడ్డీస్ అనుకుంటున్నా నేనైతే
ఏమో మరి నాకు అంత ఐడియా లేదు గని ఇవ ఇట్లా
నేను అప్పుడు వీళ్ళ దగ్గరికి ఒచ్చినప్పుడు నేను మా ఆ అత్త వాళ్ళ దగ్గరకి ఒచ్చినప్పుడు వాళ్ళు కుచిపూడి డ్యాన్స్ క్లాస్ పోతుండే
ఆ
అప్పుడు నేను అయినా
చికడపల్లి దగ్గర నా
లేదు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర
ఆ క్రాస్ రోడ్ అదే చిక్కట్పల్లి ఆ మా చెల్లినే చెప్పిందప్పుుడు క్లాస్ లో క్లాస్కిల్నా
ఏమో మరిగ మనకి తెల్వద్ అదంత గని అతే పోతే ఆ పిల్లొచ్చింది చూసిన ఆమె మాట్లాడి ఈమేమో ఆమె కోసం ఆగుతుంది ఆ మేమో ఆగుకుండ వెళ్ళిపోతుంది తుంది
అవునా ఆమె అట్లనే చేస్తాది
వాళ్ళ ఇంటికి పోతే కూడా ఒకసారి మేమే ఆ మా మరదలే ఏమో చిన్నగ తింటది కొంచమే తింటది
ఆ
వాళ్ళు మమ్మీ ప్రాన్స్ బిర్యానీ చేసిందంట ఆమె తినదు అసలు ప్రాన్స్ ఇ కష్ట కష్టంగా కష్ట కష్టంగా దిన్నమాటగానే అన్నం పడేస్తే తిట్టిందట
అయ్యో
నేను అందుకే వాళ్ళ ఇంటికి పోకని చెప్పిన ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటిక్ ఇక్కడంటే వాళ్ళ ఇంకానే అనుకున్నాను నేను
వాళ్ళ ఇంటికేలే అస్ చల్ మ చల్లన్ అస్సల్ ఎల్లనే వెళదు ఆమెను చూసనే ఇట్లా ఇట్ల అయితది
నీ
ఆ ఇయ అంతే ఇగ ఐస్ ఏడు ఉంటాయి అట్లా అంతే
నాక్ నచ్చదు ఆ పిల్ల ఆ మీ మాట్ ఎట్టర
మ్మ్
ఏం అంటం మరి మనం వాళ్ళని
ఎవరి ఇష్టం వాళ్ళది
మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారా
ఆ మాట్లాడుతాను
నాది ఇంకొక టాస్క్ ఫోన్ ఏ ఫ్రెండ్ ఇంగ్లీష్ అని అది ఎందుకనవసరంగా దాని మిస్ అతే టూ థౌజండ్ పోతాయి ఒక టెన్ ఆ
అంటే నీకు పడతయ టూ తౌసండ్ అంక
నాక్ వాడ్తయి నేను నీకు ఫైవ్ తౌసండ్
ఛ్
ఆ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీస్ పడ్తాయి
ఫై
ఎయిటీస్
నాకా నువ్వేమో కేలల్లా రంజీ నేేనేేమో ద టన్సాల టెన్సెలల్ ఏతా
మీకు నేను మొత్తం చేసే టెన్ కాల్స్ అకేస్ ఎ హండ్రెడ్ పిచ్చిందనివే మ మీకు అట్లీస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ వస్తాయి అట్లా
అవునా
మేన్
ఇంకొకటి ఇంకొకటి ఉన్నది కదా అక్క మీది అకౌంట్
అఆద్ ఇందులోనే ఇంగ్లీష్ ఉంది ఇది అయిపోతే ఇందులో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అడ్ చేయాలి
మొత్తం ఇదంతా కంప్లీట్ చేసేసేయండి ఇదంతా కంప్లీట్ అయిపోతతుంది కదా అప్పుడు దాంట్కి వచ్చేయండి ఎందుకంటే ఇల్లా సగ మళ్ళ స మళ్ళీ అర్థం కాలప్పుడు
లేదు నేను అట్లనే మస్త్ చదిససగ నిలిప్తే ఆ రెండు బ్యాలెన్స్ అయితే అయిపోతుంది
ఓకే ఓకే అయితే సుష్మ ఏమన్నదంటే స్ మా మమ్మీ దాంట్లో ఒఓపన్ చేయన్నడి నేను చెయలేను ఇప్పుడు అవన్నీ చెప్పినను అనుకో ఇక అవే ఫోన్ చూసుకుంటానే ఉంటంది ఇంగా అట్లా అని చెప్పే ఏం చెప్పాలి నేనే లాగిన్ చేసే తీయ అని అన్న సుష్మాతోనే ఏం చెప్పలే
ఓహ అ నేను ఇ తనని మొత్తం కంప్లీట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చేపిస్తా ఇక
హ
చెమ్మర్లు ఖాళీగానే ఉంటారు కదా అప్పుడు
అవునవును
ఎగ్జా సయిపో న చప్పస్తే వాళ్ళలకు ఏముంటాయి ఖర్చులు నీ నార్మల్గా ఏదనా ఉ క్కనికినికి
ఏ మత్తమ్ అలాగనా పెట్ట్టందాక కా కొంచెం కోర్స్ అన్న ఏదన్నా ఇట్లా టాలీస్ అమ్ ఏదన్నా నేర్చుకుంటే వాళ్ళకి
టెన్త్ తర్వాత ఏం నేర్చుకోద్దు టెన్త్ తర్వాత అసలు ఏం నేర్చుకోవద్దు
టెన్త్ తర్వాతన నేను టెన్త్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్కున్నా హాలిడేస్ మొత్తం అస్సలు ఇంత అటుటుగా న టైం వేస్ట్ చేయరు
సిం నేర్చుకోవడానికి పోతే ఇట్లా సిస్టమ్ వరకు వచ్చు కదా ఏదైనా పార్ట్ టైం చేద్దామనే ఆలోచన వచ్చంది టెన్త్ తర్వాత ఏం చేయద్దు
ఆ
అంటే ఇప్పుడున్న జెంజికిడ్స్ మాత్రం
అంతే అంతే లే
నేను మళ్ళీ చేస్తా తా
ఆ సరే అక్క అంటే నాకు టెక్స్ట్ చెయ్యి మళీ